నమస్కారం వినిపిస్తు ఉందా
నాకు వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా
ఏం చేస్తున్నారు
ఏమీ చెయ్యట్లేదు మీతో మాట్లాడుతున్నాను
నాకు తెలుసు మీరు ఏమి చెయ్యరని
అవును మీరు పెద్ద ఏదో పెద్ద పీకే పనులు చేస్తు మరి మీరు ఏం పికే పనులు చేయట్లేదు కదండి
మేము బట్టలు మడతా పెడుతున్నం మీరేం చేయట్లేదు కదా
హ్హా ఆవిడ గారు ఏదో మాట్లాడుతున్నారు కదా
అవన్నీ మీకు అనవసరం నా మాటలు మాత్రమే వినండి మీరు ఎక్కడికైనా ట్రిప్స్ కి వెళ్లారా ఎగ్జైటింగ్ గా ఏమైనా చేశారా ఏదైనా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే నాతో షేర్ చేసుకోండి
మీరు ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడుతున్నారు
ఆ ఓకే సరే అండి, నేను తెలుగులోనే మాట్లాడడానికి ప్రయత్నిస్థా మీరు కూడా ఇంగ్లీష్ అనకండి ఆంగ్లము అనండి.
నేను చాలా సార్లు చాలానేే తిరిగాను చాలా ప్రదేశాలకే వెళ్ళాను మ్మ్ మొదట ఇది పోలీస్ స్టేషన్
అది మీరు ఓ చాలా గొప్ప విషయం అండి
మ్మ్ పోలీస్ స్టేషన్ కి వెల్లినమండి
అయితే మీతో మేము కొంచెం జాగ్రత్తగా ఉండాలనుకుంటా మీరు చాలా ఛీడ పనులు చేస్తూ ఉంటారనుకుంటా
అలకాదండి
చెప్పు
మేము ఛీ అది ఎందుకు జరిగింది అంటే స్నేహితుల వల్ల జరిగింది మా వాహనము అమ్మ స్నేహి తులు అంటే వాళ్ళ ఏం చెయలేదు మా వాహనము మేమందరం నైట్ కలిసి ఆ సముద్రాన్ని చూడడానికి వెళ్తామని అనుకున్నాం నైట్ అనుకున్నవ్ అది తప్పు సరే కదా అని చెప్పి బయల్దేరం మా బండి కొద్దిగా ట్రబులిచ్చింది, మా మా వాహనం
ఆ
మా వాహనం పని చేేయలేదు. ఇంకా అక్కడ పోలీసులు వచ్చి మమ్మల్నాపారు, ఎందుకిక్కడ ఉన్నారు అంటే? మేమేం చెప్ బండాగి ఆగి ఆగిపోయిందని చెప్పాం.
బండాగిపోయితే, మీరిప్పుడు ఈ టైం లో ఎక్కడికెళ్తున్నారు అన్నారు. మేము ఏది చెప్పలేకపోయాము. ఇంక మమ్మల్ని
చెప్పు ఉండాల్సింది కదా, సముద్రాన్ని చూడ్డానికి వెళ్తున్నాము
సముద్రాన్ని ఈ టైంలో చూడ్డానికెళ్తున్నారు. అ మీకు ఈ టైమ్ లో ఎవరా? పంపిస్తారు ఈ టైమ్ లో మీరు వెళ్ళడానికి అనుమతి లేదు అంటారు.
ఒ అయితే మీరు అబద్దాల్ బాగా త
హ్మ్మ్
అలా పోలీస్ స్టేషన్ని వీక్షించి వచ్చార
ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడా కానిస్టేబుల్ గారు! వేరే వ్యక్తితో కొంచెం తిడుతున్నారు ఆ తిట్టె తిట్లుకి నాకు ఫుల్, నాకు చాలా నవ్వొచ్చింది, నవ్వేేశా అక్కడే.
మీకు కొంచెం కూడా, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియదుందె
లేదు అంటే మీరున్న గని ఇంక ఆయ్తి తిట్లు వినేసరికి నాకు ఫుల్ నవ్వొచ్చేసింది.
చాలా నవ్వొచ్చింది వచ్చింది
మీరిప్పుడు కాలేజ్ చదువుతున్నారా అండి.
అవునండి మీరు ఆ లేద అంటే మన ఇన్ఫర్మేషన్ అలా మాట్లాడకూదండి
ఆహా మరెలా మాట్లాడాలండి.
ఇప్పుడు నేను అడిగాను కదండి, మీ ఎక్స్పీరియన్స్ అలాంటివన్ సోది అనకూడదండి నేను మీ అంత పెద్ద పెద్దవి ఏం చేయలేదు కానీ, నా ఇద్దరి స్నేహితుల్తొ
నాకు తెలియనిని వి ఏమైనా ఉంటే చెప్పవండి.
అలాంటివి ఏవి లేవండి నేనలా దొంగ తప్పదికాలు చే చేసే మన్
నిజం చెప్పండి పర్లేదు, నేనెవరికి చెప్పను.
నిజంగానే చెప్తున్నాను నేను ఎక్కడికి అంటే నాకు బద్ధకం ఎక్కువ తిరగడానికి అందుకే నేను ఎక్కడికి వెళ్ళను ప్రద్ద పిలిచిన వాటిలకే మాటచ్చేసి క్యాన్సల్ చేసేస్తుంటాను తర్వాత నేనే ఫీల్ అవుతా బాధపడుతూ ఉంటారు అలాంటిది నేను ఒక ప్రదేశానికి వెళ్ళి అే నేను ఏ చిన్న పని చేసినా దాని గురించి వాాగుతూ ఉంటాను అలాంటిది నేన్ అలాంటి పని చేస్తే ఖచ్చితంగా వాగేస్తాను నే నాపని నాకు తెలుసు అందుకనే అలాంటి పనులు చెయ్యను మీలాగా
మేము కొద్దిగా అదుపుగా మాట్లాడతాం
ఓకే అండి ఆ అందుకు మాట్లాడుతునే చాలా విషయాలు దాటేస్తారు అంతే
నీకు ఇంకా కొన్ని చెప్పాలి కానీ చెప్పలేను
పర్లేదు చెప్పండి
చెప్పను అయ్యలా చెప్పాలి పర్సనల్స్యి
ఓ పెర్సొనల్స్ అయితే ఇప్పుడు చెప్పకూడద
ఆ ఇంకెప్పుడు కూడా చెప్పను
ఎందుకలా అండి అలాంటప్పుడు ఆ మాట కూడా అనకూడదండి నాతో
అంతె నండి
ఎందుకు అంతే
గొంతు లో కణంగా వస్తుంది అంటే కోపమా అది కోపమా నా పైన
అవును మీరు మాట్లాడే మాటలను బట్టి కోపం వస్తుంది మీరు చెప్పండి ఏ పాటో పాడుత ను
జారుమిఠాయా పాట పాడండి
జారుమిఠాయ పాట్నకు రాదండి నేను అలాంటి పాటలు ఎప్పుడు వినలేదు
నేన్ జాకెటస్తా చూడు నేన్ జాకెటస్తా జాకెట్ ఇస్తాచుడు జారుూ మిఠాయా
తప్పండి మీ ఇప్పుడు మా మాట్లాడే సంభాషణ వాళ్ళు వింటారు వాళ్ళు విన్నదాన్ని ఆ ఒక ఏఐకి అలా ట్రైన్ చేయడానికి వాడతారు మీరు ఇలా మాట్లాడారంటే రేపు ఏ అయితే ఎవరైనా మాట్లాడినా కూడా అది కూడా జారు మిఠాయ జారు మిఠాయ అంటుంది అది చాలా తప్పు
ఏం పర్లేదండి
ఏం గొడవలు లేవా
ఇంకా
మా హాస్యం బాగా నచ్చిందా మీకు
అది హాస్యం అంటారా
ఆహా అంటే ఈ మధ్య రకరకాల హాస్యాలను వినేసి నాకు అలా వస్తుంది
ఆహా
మీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఐటమ్ ఏంటండి సారీ తిండి పదార్థాలు ఎప్పుడు తింటూనే ఉంటారు కదా అదే ఏది ఇష్టం
మీ బుర్రా అండీ
అది నాకు తెలుసండి అంటే మనుషుల్ని ఇలా కాకుండా అందరు తినే ఫుడ్ ఐటమ్ ని చెప్పండి
నాకు ముద్దపప్పు ఆవకాయ
మరేంటి ఎప్పుడు చూసినా మీరు పాకేవి ఇదేవాటిని తింటుంటారు కదా
అవంటే ఇంకా అవి కొద్దిగా రేట్ ఎక్కువ అండి. మాకు ఖర్చు పెట్టి తీ కొనే ఆ పాకేయి ఇదేయ అవి
అదే అండి ఈ ఖర్చు ఎక్కువైనా సరే మీరు ఎప్పుడు అవే తింటారు కదా ముద్దపప్పు ఓకే తిన్నాని నాకు ఎప్పుడు చెప్పలేదు మీరు నా అప్పుడు మీరు యాప్ వాడకూడదండి.
రిచ్ అంటే ఇప్పుడు కూరగాయలు కొనుక్కోలేని పరిస్థితిలో మేము చీకను వండుకుంటాం.
ఈ ఎంత మంచి వారటసలు
అంటే మాకు ఉండవ అండి ఇలాంటివన్నీ కూరగాయలు అంటే బ్యాచ్ లర్ లైఫ్ అదే మేము ఒంటరి వాళ్ళం కాలేజ్ స్టూ కాలేజీ చదువుకునే వ్యక్తులం కాబట్టి మేము రూమ్ లో ఉంటాం. వంట వండుకోవడం రాదండి. మాకు వంట వండు పోవాలంటే మాకు వచ్చింది ఇక్కడికి రాదు ఇక్కడ అంతే మీ
ఎ నువ్వు చేస్తనవా నను సచ్చపోయేది అలాగే అండి అవన్నీ మీరు విన్నా విన్నట్టుండదని చెప్పా మీకు ఆల్రెడీ
మీరు చాలా తెలివైన ఓళ్ళ
కాదండి తెలివి తక్కువ వళ్ళు
ఆ ఏంటండి
తెలివి తక్కువ వాళ్ళు
ఆ అది బాగా తెలుస్తుందండి.
ఎందుకలా అనుకుంటున్నారు.
అలా సమాధానం చెప్తే మరి అలాగే అనుకుంటా
నీకు బాగా మధము ఎక్కిందిరా గోడ్
మీరు ఇలాగ మాట్లాడకూడదు.
మీరు మీకు నచ్చినట్టు మాట్లాడొచ్చా జంబులా జారు మిటాయి అనుకుంట
ఆ ఏంటండి
మీరు మీకు నచ్చినట్టు మాట్లాడచ్చా
సరేలే కానీ మెసేజెస్
మీరు అలా ఇంగ్లీష్ పదాలు వాడకండి.
దాన్లను ఏమంటారండి
ఆ మెసేజెస్ పత్రిక అంటే ఇ ఇంతకు ముందు కాలంలో అలా ప్రత్యేకంలో మాట్లాడుతు ఈ కాలంలో అయితే ఫోన్లు, మెసేజ్లు, వాట్సాప్ లు, ఇన్స్టాగ్రామ్లు వాడత
అ
ఎవరు మే నువ్వు వర్క్ టెన్సన్ మీరే అండి నోటిఫికేషన్ అనుకుంటా పది నిమిషాలు టైం అయిపోయిందా ఆ అలాగే అండి అయితే ఉంటానండి బాయ్